హాయ్ అండి
ఆ హాయ్ అండి
ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు సీరియల్స్ చూస్తూ ఉంటారండి
ఆహ్ చూస్తామండి
ఏ సీరియల్ ఎక్కువగా చూస్తూంటారండి
జీ తెలుగులో సిక్స్ నుంచి నైన్ వరకు చూస్తూనే ఉంటామండి
అన్ని సీరియల్స్ చూస్తారండి మీరు
ఆ అవ్నండి జీతేల్గులోన్ని చూస్తాము మళ్ళీ నైనుంచి టెన్ థర్టీ వరకు మా టీవీలో చూస్తాము
ఓకే అండి మీరు ఎక్కువగా ఇష్టపడే సీరియలేదండి
మేఘ సందేశమండి జీ తెల్గులో వస్తుంది
ఓకే అండి మేఘ సందేశంలో హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ మీకు నచ్చుతుందండి
ఆ అవును అండి
ఓకే అండి ఇంకా సినిమాలు చూస్తూ ఉంటారండి
ఆ సిన్మాలు కూడా చూస్తామండి
మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం
సినిమాలో అంటే అంటే ఎఫ్ త్రీ అంటే ఎఫ్ టూ ఇష్టమండి
ఓ మీకే హీరో అంటే బాగా ఇష్టమండి
హీరో ఓచ్చేసి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విళ్ళిద్ద్ర ఇష్టమండి
ఓకే పవన్ కళ్యాణ్ మూవీస్ ఆ చూస్తామండి
సీర్యల్ చూస్తారండి మీరు
ఆ సీరియల్స్ అంటే కొంచెం తక్కువే కానీ బటూ అప్పుడప్పుడు ఊర్కే జస్ట్ అలా చూస్తూ ఉంటామండి అంతే
ఉమ్ మరి మూవీసు అండి
మూవీస్ అంటే చానా ఇంట్రెస్ట్ అండి. ఎక్కువగా చూస్తూ ఉంటాను మూవీస్
ఓకే ఏ టైప్ మూవీస్ ఇష్టం అండి మీకు
నాక్ ఎక్కువ్గా థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం అండి
ఓకే ఇష్టమైన మూవీ ఏంటండి మీకు
మా నాక్ ఇష్టమైన మూవీ అంటే దంగల్ అండి
ఓకే
మీర్ చూసారండి దంగల్ మూవీ
లేదండి
చూడండి బావుంటుంది ఇద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ నాన్న ఎలా పెంచారంటే అది మూవీ చూ చూస్తే బావుంటుందండి
ఓకే అండి
మీరు ఎక్కువ చూస్తారా అండి మూవీస్
ఆ అవునండి నేను మార్నింగ్ వరకు చాలా వరకు మూవీస్ చూస్తూనే ఉంటా. నైట్ టైం మాత్రం సీరియల్ చూస్తూ ఉంటాం
ఓకే అండి ఎక్కువ టీవీలో చూస్తారా లేదంటే మొబైల్ లోనా లేదంటే ల్యాప్టాప్ అండి
లేద్ లేదండి టీవీలోనే చూస్తామండి
ఓకె మికి మరి ఇంకా ఏంటండి ఏమైనా అడగాలి అనుకుంటున్నారా మమ్మల్ని
ఇంకేముందండి మీరే చెప్తుంటే వింటాం. అంటే సీరియల్స్ మీర్ చాలా వరకు సీరియల్స్ చూస్తార అండి.
ఆ చూస్తామండి సీరియల్స్ అంటే ఎక్కువ కాదు. బట్ అప్పుడప్పుడు ఊరికే జస్ట్ టు అట్లా చూస్తూ ఉంటాం అంతే సీరియల్ పర్టికులర్ గా ఇష్టము అట్లంతా ఏం ఉండదండి మకు సీరియల్స్ అంటే బోర్ అన్పియదా అండి మీకు డైలీ ఏదో ఒక ఎపిసోడ్ని వారం రోజులు సగరిస్తూ ఉంటారు కదాండి
అలా ఏముండదండి ఒక్క రోజు చూస్తే నెక్స్ట్ డే ఎప్పుడెప్పుడు వస్తదా అని ఎదురు చూస్తామండి.
అట్లా ఉంటుందా అండి యాక్షను
ఆ అట్లనే ఉంటదండి ఒక్క రోజు చూస్తే ఇంకా అదే అలవాట్ అయిపోతుందండి.
సీరియల్ చూస్తే టైం వేస్ట్ అన్పియద అండి మీకు
అలా ఏమ్ ఉండదండి. ఎట్లా లైఫ్ ఇంగ్ ఏముంటదండి సీరియల్స్ మూవీస్ తీసేదే మనక్ కోసం కదండి
అవును బట్ బోరింగ్ అట్లా ఏమ్ అన్పియదా
అలా ఏం అన్పియదండీ చూస్తుంటే అల్వాట్ అయిపోతది. నెక్స్ట్ డే ఇంక ఎప్పుడ్ ఒస్తుందా మూవీస్సు చూస్తామండి
కాదండి మూవీస్ అట్లా బోరింగ్ గా ఏమ్ ఉండవ్. కదా త్రీ మ త్రీ అవర్స్ ఉంటాయి. ఫుల్ ఎంటర్టైనింగ్ త్రీ అవర్స్ లో క్లైమాక్స్ కూడా మన్కి తెల్సిపోతుంది. బట్ సీరియల్ అలా తెల్సిపోదు కదా అండి. అని సంవత్సరాలయినా నడిపిస్తూనే ఉంటారు కదా
నడిపిస్తూ ఉన్నా అవే ఇంట్రెస్ట్ ఉంటదండి మూవీ ఏమున్ త్రీ అవర్స్ లో అయిపోతాది సీరియల్ అయితే ఇంకా ఏమవుతుందో, రేప్ ఏమవుతుందో, ఎండింగ్ లో ఫింగ ఏమేమో అవుతాయ అని ఈ టెన్షన్స్ ఉంటాయి కదండి
అవును ఉండేటిగా
మూవీ త్రీ అవర్స్ లో అయిపోతుందండి. మీర్ చెప్పినట్టే బట్ సీరియల్ కదాస్ సాగదీస్తా అంటార్ ఇంక ఏమైతుందా ఇంగ ఇంట్రెస్ట్ వస్తుందండి.
ఓకే అండి వేరే ఛానల్స్ లో ఏమి చూడరాండి ఓన్లీ
వేరే ఛానల్ అంటూ ఏం ఉండదండి నైన్ ను చి మా టీవీ చూస్తామండి టెన్ థర్టీ వర్కు
ఓ దాంట్లో ఏ ఏ సీర్యల్ చూస్తారండి
దాంట్లో గుండె నిండా గుడే గంటలు కొత్తగా స్టార్ట్ అయింది పొదరిల్లు అని ఆ సీర్యల్ రెండు చూస్
అ ఆ అవునండి నేను పోదరీలు చూస్తూ ఉంటాండి ఫస్ట్ లో తర్వాత మానేశానండి
బాంటుందండి ఇంట్రెస్ట్గా
అవునా అండి
బిగ్ బాస్ చూస్తాంటి బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ అయిపోతేనే ఇంక అదే చూడడం స్టార్ట్ చేస్తాను.
అవునండి మీరు షోస్ కూడా చూస్తారా అండి
ఆ చూస్తానండి ప్రోగ్రామ్స్ కూడా అప్పుడప్పుడు చూస్థంట సండే అట్లా
సండే ఎటువంటి ప్రోగ్రామ్లు వస్
మా టీబీలోనే వస్తాయండి ఆదివారం పరివారం అనేసి ఇవి ఇంక అట్లా ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ అని
ఓహో
నైన్ ఇంకా మా టీవీలో నైన్ అయితే సాటర్డే సండే ఇవి బీబీ జోడి అనేసి వస్ స్తాయండి అవన్నీ చూస్తూ ఉంటానండి మీరు చూస్తారా అండి బీబీ జోడి
బీబీ జోడి ఎక్కువగా చూడను కాని జస్ట్ ప్రోమోస్ అలా చూస్తూ ఉంటానండి అంతే
నేను చూస్తానండి అమర్ అండ్ తను ఉంటారా అమర్ కోసమే చూస్తానండి నేనైతే
ఓకే ఓకే డ్యాన్స్ డ్యాన్స్ షోనా అండి అది
ఆ అవునండి బీబీ జోడి అనేసి బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళే వస్తారండి దాంట్లకు జోడీస్గా బాగుంటుందండి చూస్ చూస్తూ ఉండండి ఒక రోజు చూస్తే ఇంట్రెస్ట్ ఓస్తది
సరే ట్రై చేస్తానండి నేను
ఇంకేంటండి
ఇంకా అంటే మీరు పండగకి మొత్తం క్లీన్ చేసారా అండి ఇల్లు మొ త్తం
చేశామండి ప్రస్తుతాం సగం అయిపోయింది ఇంకా పండుగ త్రీ డేస్ ఉంది కదా
అవునండి మీ ఊర్లో వర్షం పడుతుందా అండి
నిన్న నైట్ వచ్చిందండి వర్షం మీ సైడ్ ఎలా ఉందండి వాతావరణం
అంటే మా సైడ్ కూడా పర్లేదండి అట్లే లైట్ గా వా వర్షం వచ్చేటట్టు అనిపిచింది బట్ రాలేదు మీ ఊర్లో పెద్ద వర్షం వచ్చింద అండి
అంతా ఏం లేదండి ఉరుములు మెరుపులు ఇలా ఎక్కువ అయిపోయి అంతంత మాత్రమే వచ్చేసేళ్ళిపోయింది
ఓకే
ఇంకేంటండి మీ వైపోయినాయా
ఆ అయిపోయాయండి మీరు శివరాత్రి జరుపుకుంటారా అండి
శివరాత్రి జరుపుకున్నామండి
ఎట్లా జరుపుకుంటారండి మీ సైడ్ శివరాత్రిని
స్తమండి నైట్ అంతా జాగారలు చేసి మార్నింగ్ గుడికేళ్ళి ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి
ఇంకా మీరు అన్ని పండుగలు చేసుకుంటారా అండి
అవునండి
సంక్రాంతి ఉగాది దసరా అట్ల అన్ని మొత్తం పండుగలని జరుపుకుంటు ఉంటారండి
అన్ని పండగలు చేసుకుంటా ఉంటాం పండుగల అయితే
రంజాన్ ముస్లిం పండుగ కూడా జరుపుకుంటారండి ఆ
రంజాన్ అవి ఎలా తెర్సుకుంటారండి మేము హిందూస్ అండి
అంటే అన్ని పండగలు జరుపుకుంటా ఉంటాం అండి అందుకే అడిగాను ఒకే అండి మ్
ఇంకేంటండి
ఇంకా చెప్పలండి
మీరు జెర్పుకుంటార మీరు ముస్లిమ్సా అండి
లేదండి ముస్లిమ్స్ కదండి
ఆ మరి మీరు జెస్కుంటారండి రంజాన్ ఇలాంటివి
అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్లతో కలిసి జరుపుకుంటూ ఉంటాం అండి ఆ వర వాలిం ఇంటికెళ్తూ ఉంటాము వాల్ ఇచ్చే గిఫ్టలు తీసుకుంటాం అండి మేము
ఓకే ఓకే
ఫ్రెండ్స్ లేరా అండి
ఒక్కరుండే వాళ్ళండ్రి కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి
రంజాన్ కి వాళ్ళు గిఫ్ట్లు అన్ని ఇసర్ కదండీ
ఏమో అండి నేన్ అంత టచ్ లో లేకుండే మ్ టన్ అంతే ఫ్రెండ్లీగా స్కూల్ లో మాత్రమే క్లాస్ రూమ్ లో
మేహింది పెట్టించుకునే వాళ్ళ అం మీరు మీ ముస్లిం ఫ్రెండ్స్ తో అవునవును అంతే
వాళ్ళు చూసిన తర్వాతే మేహింది ఇలా కూడా పెటుకోవచ్చు అనిపించేలా పెట్టుక్
అ ఒకే మీకు మేహింది అంటే ఇష్టమా అండి
ఆ ఇష్టమండి మేహింది కంటే గోరింటకు ఇంకా బాగా ఇష్టమండి
అవునండి ఎలా ప్రిపేర్ చేస్తారండి దాన్ని
గోరింటాకు తందులోకి చింతపండు నిమ్మకాయి ఆ అదే ఇలా ఒక్కలు ఇవన్నీ ఎస్తారండీ అవన్నీ వేసి మిక్సీలో కూడా ఆడిచుకోవచ్చు రుబ్బు గుడా రుబ్బుకోచ్చండి
అవును వాటితో డిజైన్స్ కూడా వేస్తూ ఉంటారు కదండి డిజైన్స్ బాగా ఒస్తాయా అండి
ఆ మనం ఎస్కునేదాని బట్టి ఒసాయండి
అంటే రుబ్బితే బావుంటుందా లేదా మిక్సికేస్తే బావుంటుందా అండి
చాలా వరకు మేము మిక్సీకె ఎస్తాం అండి అన్ని దగ్గరలో ఉండవు కదండి కొంతమందికి రుబ్బుకోడానికి ప్లేస్ అవన్నీ ఉండవ్ కదండి
అంటే ఎక్కువగా మీరు ప్రిఫర్ చేసేది గోరింటాక్ ప్రిఫర్ చేస్తారా అండి
ఆ అవునండి
అదే బెటర్ ఎందుకంటే కెమికల్స్ ఏమి ఉండవు అవునండి సరిగా ఉంటుంది ప్లస్ ఏమి ఇన్ఫ ఇట్లా దురదలు ప్లస్ గో ఏమి కాదు
ఆ అవునండి మేహింది పెట్టుకుంటే నాకు అట్లానే అనిపిస్తుందండి అందుకనేసి గోరింటాక్ కె ఫిక్స్ అయిపోయా నేన్
అవునండి మేహింది కి పెట్టుకుంటే కొంతమందికి బర్నింగ్ అనిపిస్తూ టుంది మంటగా అనిపిస్తుంటుంది ఆ అవన్నీ పెట్టుకోవడం కంటే గోరింటకు చాలా బెటర్లేండి
అవునవునండి
ఒకే అండి ఇంకా మీరు మా నా నుంచి ఏమైనా తెలుసుకో కోదనుకుంటున్నారా అండి ఓక్ కె అండి